హలో
హ చెప్పండి
బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం తిన్నారా
ఆ తిన్నా మీరు
ఆ తిన్నాం ఏం చేస్తున్నారు ఏం తిన్నారు
ఈ రోజు ఆ చికెన్ బిర్యానీ వండానండి
అవునా అవును మీరు చెప్పారు కదా చికెన్ బిర్యానీ చేస్తాను అని ఆ ఎలా వచ్చిందండి పర్ఫెక్ట్గా వచ్చిందా అవునా ఆ ఇంకా ఏంటంటే దాంట్లోకి ఆపోజిట్ గ ఏం జేస్తార్ ఏదైన కర్రీ చేసారా
ఆ చికెన్ ఫ్రై చేసామండి.
చికెన్ ఫ్రై కే మ్ మేం ఈ రోజు ఏం తిన్నామంటే సాంబార్ రసమండి ఆ అన్నం, రసం, సాంబార్.
అవునా హ్మ్ ఇంకేంటి విశేషాలు
ఏం లేదండి మీరే చెప్పండి ఏమైనా ఆ ఈ రోజు ఏం మాట్లాడ్దాం.
ఈ మా ఊర్లో వచ్చే వారం ఒక జాతరుందండి.
అవునా ఏం జాతరండి.
అద్ ఎలా అంటే ఒక దేవతాకి పూజ చేస్తారన్నమాట. ఊర్లో ఉన్న ఆడపిల్లల్ మొత్తం ఆ యా సుంకులమ్మ అవ్వ అని ఒక దేవ
ఆ నేను గుడం విన్నా ఎక్కడో సుంకులమ్మ అవ్వ అని ఎవరో చెప్తే
హ్మ్ ఆ దేవతకి ఊర్లో ఉన్న అమ్మాయిలు మొత్తము పద్ధతిగా రెడీ అయ్యి
ఆ
హారతులు పట్టుకొని, దేవత దగ్గర్కెళ్ళి పూజ్చేస్కొని వస్తారన్నమాట ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుపుతారు మా ఊర్లో
అవునా ఎలా చేస్తారు ఇంటికప్పు బంధువుల్ని పిలుచుకుంటారా మీరు ఏమైన ఇంట్లో వెరైటీస్ చేస్కోని
అన్ని రకాల స్వీట్లు చేస్కొని, హారతులు పట్టుకొని దేవ త దగ్గరికెళ్తాం రాత్రి. ఆరు గంటల్ నుంచి తొమ్మిది గంటల్లోపు వెళ్ళాలి.
ఆరు గంటల్ నుంచి తొమ్మిది గంటల్లోపు మ్ అంటే ఇంట్లో ఎంత మంది ఉన్నా ఇన్ ఇంట్లో ఎంత మంది ఆడవాళ్ళంటే అంత మంది తీస్కెళ్లాలా
అలా ఏం లేదు. ఆడపిల్లల్ ఇంట్లో ఆడపిల్లలు తీస్కెళ్తే చాలు ఇద్దరు ముగ్గురు అలా వాళ్ళు హారతులు పట్టుకొని తీస్కెళ్ళాలి.
ఆ తీస్కెళ్ళిన్ తర్వాత అవునా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఎవరైనా ఉంటే ఎనకల ఆ మీ ఇంట్లో మీర్ తీస్కెళ్తారా?
అవునా నేను మా చెల్లి అందరు తీస్కెళ్తాము. అలా దేవత దగ్గర్కెళ్ళి హారతులు పట్టాలి. అది తీస్కొనొచ్చి ఆ చక్కర హారత్ తులుంటాయి కదా అవందరికీ పంచి పెట్టాలె ప్రసాదం లాగా
చక్కర హారతా
మరి మరుసటి రోజు ఏం చేయాలంటే ఆ దీన్ తర్వాత మర్సట్ ట్రోజు అందరూ మటన్ చికెనే వండుకుంటారు. వండుకున్ అది ఎప్పుడు వండుకోవాలి దేవత అవును మ్ అదెప్పుడు వండుకోవాలంటే దేవత ఊరంతా ఊరేగించిన్ తర్వాత అంతా అయిపోయిన్ త
అవునా
మ్ ఇలా
మ్ అవును ఊర్లో అంతా ఊరేగించిన్ తర్వాత మర్సట్ రోజు ఆ మా ఊర్లో గుడా పోయిన సారి ఒకటి జరిగిందండి పెద్దమ్మ జాతరని కూడా పెద్దమ్మ జాతర జరిగింది
అవునా
జాతరలు చేస్తే చికెన్ మటన్ తినకూడదు కదా ఫార్టీ వన్ డేస్ ఆ
ఆ కొన్ని కొన్ని అలా ఉండలు జరిపించినప్పుడు లేదా ఘడ స్స్తంభం ఎత్తినప్పుడు ఊర్లో స
ఆ గజస్తంభం ఆ ఏవైనా ఫస్ట్ టైమ్ చేసినప్పుడు అలా ఏమి తినకూడదు ఆ అంటే ఒక్కసారి ఫస్ట్ టైం దేవతకి ఏదైనా విగ్రహంగా అట్లా చేసిన అప్పుడు అట్లా తిన కూడదు
తిన కుడుదు అవును
అండి
చెప్పాలి మీరే ఈ రోజు వచ్చేసి మంచిగా కుదిరింది బిర్యానీ చికెన్ బిర్యానీ లెగ్ పీస్ చికెన్ బిర్యానీ చేసామండి.
అవునా చాలా బాగా వచ్చిందా
ఆ బాగా వచ్చింది.
మీరు సిటీ లో ఉంటారా విలేజ్ లో ఉంటారా
మేము సిటీలో ఉంటామండి ఇక్కడే ఉంటాం అన్నమాట హుం అవును చాలా కష్టం అండి
ఆ చాలా అదే అదే విలు వి జెస్ లో ఉన్నామంటే పీస్ ఫుల్ లైఫ్ అండి
అవును
శాంతంగా చాలా బాగుంటుంది అ నేచరు అందరిని ఒకరికొండొకరు వరుసలు పెట్టి పిల్చుకోవడము వాళ్ళు వీళ్ళు అ
అలాంటి లైఫ్ మనకు సిటీ లో ఎప్పుడు రా ఉండదండి పక్కింటోల్లు ఎదురిలు ఎవరు ఎవరు మాట్లాడుకోరునమాట
అ
అదే ఊరైతే ఎం చక్క ఎ ఇరిగింటోల్లు పొరిగింటోల్లు అందరూ మాట్లాడతారు హ ఇంకేంటండి అయితే మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తా చూడండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తది హలో హలో వినిపిస్తుందండి